హలో
హలో
హాయ్ బావున్నావ
బాగున్నా, బావున్నావా నువ్వు?
ఆ బాగున్నా, ఏం చేస్తున్నావ్?
ఏం లేదు పడుకున్నా
అవునా తిన్ల తిన్నవా మరి
ఆ తిన్నా, తిన్నావ నువ్వు?
ఆ నేను కూడ తిన్నా, ఏం కూర చేసింరు ఈ రోజు
మాది బీరకాయ పప్పు
అవునా
మీరు
మాదీ క్యాప్సికం
క్యాప్సికమా క్యాప్సికం, కాకరకాయ కలిపి చేస్తున్నవ?
కలిపి చేయలేదు. వేరే వేరే ఇగ కాకరకాయ కొందరు తినరనీ క్యాప్సికం అట్లా
ఆ హా కానీ కాకరకాయ తింటే మంచిది అంటారు.
ఆ మంచిదే గాని, కొంచెం చేదు ఉంటదనీ
ఆ దాని స్వభావమే చేదు ఇంక కొన్నీటి
చేదే అవును
కడుపులో పురుగులు చనిపోతాయని తిను అని చెప్పేది చిన్నప్పుడు మా అమ్మ
అవునా
కానీ, ఆ పురుగులు తీసేసి తినాలి
ఆహా అట్లా కాదు, అంటే చేయ్యదు కానీ దానికి కూడా వంత పురుగులు పడతాయి కదా దాంటున్నా ఎపుడు స్వీట్ గా ఉండే వాటికి, వాటికంటే వేరె యాది ఛేదు, అయినగాని కూడ అంత పురుగులు పట్టున్నాయ్ కదా. కొన్ని దాంట్లో ఉంటయ్ కదా అంటున్నా
అవును పురుగులు తీసేసి కూర చె అది
అంటే పురుగులు ఉన్నది ప్లేస్ కట్ చేసేసి మిగతా పార్ట్
ఆహా ఆ మీరు అన్నది కరెక్టే గాని నువ్వ అన్నది నేను అనేది ఏంటంటే అది చేదు కద దానికి కూడా గా పడుతున్నాయి పురుగురు అని ఉంటాయని
పడతాయిదేని ద కూడా ఏ ఎలాంటి పురుగులు పడ్డాయి
నేను చూసినగా వైట్ పురుగులు ఉన్నాయి అవి చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది.
మరి ఎట్లా చేసిండ్రు కూర వాటిని పడేసిరా లేదా
ఇవాళ కాదు నేను చెప్పేది జనరల్ గా అప్పుడప్పుడు ఉంటాయి కదా సాధారణంగా అట్లాంటున్నా
ఆ క్యాప్సికమ్ నువ్వే చేసినవా
ఆ నేనే చేశాను క్యాప్సికం కరీ కూర
మంచిగా కుదిరిందా మరి
ఆ బాగుంది
ఉహు మేము బీరకాయనే చేసేదాన్నే కాని ఈ సరిగా బీరకాయ పప్పు చేద్దామని చేసినా
అవునా
ఊ
ఉహు
బీరకాయ పప్పును మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాము లాస్ట్కు పెరుగు తిన్నా
ఆ అట్లా బాగుంటది
పప్పు పెసరపప్పు ఏసినం కొంచెం ఎక్కువ అయింది పప్పు అవి మో చికు తక్కువ అయినా ముక్కలు బీరకాయవి
మరి ఎందుకుత్కో వేసిర్రు
తెలువలే ఆ టైం కు అటు ఇటు బిజీ అయితూ ఉండే అది చూసుకో అది చూసుకోగా ఇది అట్లా అయింది
కానీ ఏమంటారు నేను ఒక దాంట్లో చూసాను ఇప్పుడు ఈ నేను ఇంతకుందు చెప్పాను కదా పురుగులు నేను ఇంతకముందు చెప్పాను కదా పురుగులు పట్న్నాయియని పురుగులు ఉంటాయని కానీ అవి ఉన్నాయి అలాంటి ఉన్న కూరగాయలే మంచివట కదా
సి కూరగాయలున్న పురుగులు మంచిగా
అంటే ఎట్లా అంటే ఇప్పుడు కూరగా పురుగు లేనివనుకోండి అవి మందులు బయటి మందులు యేసి పెంచుతారు కాబట్టి వాటికి ఉండయి ఇవి అంటే సాధారణంగా పెప్టిసైడ్ అవి ఏదో అంటారు కదా ఆవేం లేకుండా న్యాచురల్గా వండించినాయి కాబట్టి అందులో ఉంటాయి అని అవి ఏం మందు లేకుండా ఉంటాయి కదా అన్ని దానికి పట్టవు కానీ కొన్ని దాంట్లో ఉంటాయి పురుగురు గాని అని చూసాను నేను నాకు అవును కరెక్టే కదా అనిపించింది మనం ఇప్పుడు అన్నిటికి పురుగులు పట్టకుండనె కదా మందువులు అన్ని వాడేటివి పంటలు ఏసినా ఏమేసినా దిగుబడి ఎక్కువ రావాలనే కదా ఏసేది
అవును కానీ పురుగులు మనం నార్మల్ గా ఏ మందు లేకున్నా కూడా కుండీలలో పెంచుతే పురుగులు ఎందుకు పడతాయి
హలో
పురుగులు పట్టవు కదా కుండీలలో చిన్నాయిగ వంచుతే
ఈ పట్టవు కొన్నిటికే పడతాయి కదా బాగా పంట ఉన్నప్పుడు పడతాయి కదా అంటే ఇప్పుడు పక్క పక్కకే వేరే వేర వేరే ఉంటే ఒకదాంట్ల నుంచి ఇంకొకటి దానికి వస్తాయి జస్ట్ ఒకటి రెండు చెట్లు ఉంటే అం సైమో ఏమో మరి
ఉమ్ అది కూడా కరెక్ట్ అయితే మీరు ఎక్కడ చదివారు
చదువడం కాదు ఇట్ల చూసిన రీల్స్ అట్ల పందులో
అవున నేను ఇప్పుడే వింట టున్న మరి ఇది
అది చెప్పారన్నట నాకు అవును కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి వాడికి బాగా మందులు ఎక్కువ కొట్టి ఉంటారు కాబట్టి వాడికి ఏం పట్టలేదు పురుగులు ఇంట్ల ఒకటి రన్న ఉంటే అవి ఉంటాయి అన్నట్టు అట్లా అనిపించింది
నేను కూడా మొన్నటి లోపటి చూస్తే ఇప్పుడు ఒక ఆమె ఎండాకాలం అని చెప్పేసి అందరూ మామిడికాయలు ఇంక దోసకాయలు తింటే చల్లగా ఉంటది అని తింటూ ఉంటాం కదా
ఆ ఆవును
అయితే రైల్వే స్టేషన్ ట్రైన్లలో వెళ్ళే వాళ్ళు ఈ ఎండకి అవి కొంచెం తింటే బాగుంటదని స్టేషన్ లో కొ టరు మాకున్న ఇప్పుడెమో అమ్మెవాళ్ళు ఏం చేసిరు వాళ్ళయి పండినయో మరి వాళ్ళు కూడ వేరె దగ్గర కొన్నరొ తెలవదు కని అంటే వైట్ వైట్ నెగ్ గ్రీన్ కలర్ తాజాగా లేవు అయితే రంగు గులల్లో అక్కడే ముంచి అటు ఇటు ముంచి అటు స్టేషన్లకి తీసుకు వెెళ్ళి అమ్ముతారు
అవునా
ప్రతిది కూడా ఇప్పుడు కల్తీ అయింది ఇక
అవును మీరు కల్తీ అంటే గుర్తుకొచ్చింది మేము మొన్న మ్యారేజ్కి వెళ్ళాము
ఉమ్
అందరు ఇట్లా మల్లెపూల పెట్టుకని ఉన్నారు ఇప్పుడు సాధారణంగా మల్లె పూలు అంటే కొంచెం సేపు అయిన తర్వాత త ఆఫ్టర్నూన్ తర్వాత వర వాడిపోతాయి కదా కొంచెం బ్లాక్ కలర్ లో అయితాయి కానీ అక్కడ చాలా మంది పెట్టుకున్నయి ఎట్లున్నాయంటే వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్న మొత్తం గ్రీన్ గ్రీన్ అంటే ఆ త్రెడ్ దారంతో సహా మొత్తం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి అవి కూడా ఇట్లా ఏదో వీడియోలు చూసినట్టు ఇట్లా ముంచి తీస్తే ఇట్లా ఫ్రెష్
ఆ ఆ
ఇలా వేసిన పువులు కావచ్చును పిచ్చి నలాకు
అట్లా చేసినం అట్లా చే చ్చిన పువ్వులుగాదు అవి ప్లాస్టిక్ పువ్వులుగా
ఆహా లేదు అవి రియలీ నేను చూసాను
అవునా అట్లానే రంగులలో ముంచి తీసిర్రు ఆ దోసకాయలు
ఆ అదే అట్లానే అనుకుంటా కానీ వాళ్ళకి బాగానే సే ఉన్నా కూడా మంచిగానే ఉన్నాయి కానీ గ్రీన్ గ్రీన్లా ఆ మొత్తం పువ్వు కూడా కొంచెం గ్రీన్ కలర్ లో అనిపిస్తుంది అన్నమాట మొగ్గ లాగనే మొ తం విచ్చుకొని ట్ల లేదు ఎంతసేపు అయినా అట్లానే అవి ఉన్నయ
అయితే అదేదో కల్తీ రంగులలో ముంచినట్టున్నారు
ఆ ఇట్లా వాడిపోయిన ముంచులన్నీ ఇట్లా తీస్తే ఫ్రేష్ అయితాయ్ చూడ ఏదో చూసినా నేను వీడియోలో ఇది కూడా
ఆహా
ఆ అట్లా వేసినట్టున్నారు అనిపిచ్చింది నాకు
ఇప్పుడు పూలు ఇట్లా కల్తీ చేేస్తే ఏం కాదు త్వరలో పెట్టుకోవచ్చు కానీ ఇవి తినే ఐటమ్స్ అయితే కష్టం కదా
అవునవును
ఏ మామిడి పండ్లను మామిడి పండ్లను కూడా కార్బన్ అది పెట్టి ఇది పెట్టి పండిస్తారు
మ్ అవును
సమ్మర్ గదా అని
ఇక అందరు తినడానికి ఇష్టపడతారు అవేమో అన్ని మందు వేసి పండించినయి ఒకప్పటి ఫుడ్డే మంచిగుండేది ఆహారం అప్పుడు తీసుకునేటిది
అవును
అప్పటి వాళ్ళు కూడా బాగా బలంగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్లు ఇప్పుడు అంత ఏ చిన్న పిల్లవు నుంచి పెద్దోళ్ళ దాక అందరికి ఏదో ఒకటి ఉంటాంది ప్రాబ్లం
ఎక్కువ రోజులు బతకరండి ఇప్పుడు ఉన్న జనాలు
మ్
అప్పట్లో సద్దన్నం తింటే చాలు మధ్యాహ్నం వరకు అసలు ఆకలే అయ్యకపోయేది
అవును అప్పటి తిండి మంచిగుండేది ఇప్పటిది అంతా ఏంటిది మందుల ఫుడ్ ఏనాయె మొత్తం
బైటికి ఇట్ల వెళ్ళి నడుస్ చూసుకుంటా పోతే ఏదైనా దూరం వెళ్ళాలి ఇక్కడ కు కూర్చున్న కాడ బెడ్ మీద కూసుంటే ఆర్డర్ పెడితే అవి తినడానికి అన్ని ఆర్డర్ అయి వచ్చేస్తున్నాయి అప్పట్లా నడుస్తేనే కదా అసలు ఉండేది నడుసుడు లేదు ఏం లేదు బద్దకం తోటి మొద్దులు ఐతున్నార్ అన్
ఆ అవును మల్ల దనితోటి ఊబకాయం అని అద్ అది అని ఏదో అన్ని కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి వేరైటీవి కూడా
ఆ మనీ అంతా పైసలు ద ఈ హాస్పిటల్లకు లాస్ట్కు అయితే
అవును అట్లనే అవుతున్నై
తినేదేదో మంచి ఫుడ్ ఇంట్లో చేసుకొని తినాలి గానీ బద్ధకం
అది బాదక్ ేమ గడ కూరగాయలు కూడా అట్లనే ఉంటున్నాయి కదా కొన్ని కొన్ని ఆవన్ని మందుల తోటి పండించినాయే
ఇగా ఏది మంచిది అన్నట్టు లేదు కదా ఇగా అన్ని ఇవే ఇట్లనే ఇగ
హ్మ్ టెర్రస్ మీద కూడా గార్డెన్ లాగా చేస్తున్నారు కదా కొందరు పండించుకునే వాళ్ళు ఇంట్లోనే ఓన్గా టెర్రస్ గార్డన్ అని ఆ
అవును బిల్డింగ్ ఉన్న వాళ్ళకి అట్ల బానె ఉంటది గాని
మ్మ్ మంచిగా పండించుకోవచ్చు ఇంట్లో మందం వెళ్ళిన మనది మనకు ఫ్రెష్ గా కూరగాయలు ఉంటాయి
అవును
ఆకుకూరలు కూరగాయలు మన ఇంట్లో మన పండించుకుంటే అవే నేచురల్ గా మంచిగా
ఎప్పుడంటే అప్పుడు తెంపుకొని చేసుకోవచ్చు వడియాల్ వెట్టారా
ఆ
వడియాలు వెట్టిన్రా
ఇంకా పెట్టలేదండి పెట్టాలి
బియ్యం పిండివి వెళ్తావా లేగపో సగు బియ్యం
సంగుబియంమే అనుకుంటున్నా ఇంక పెట్టలేదు మరి ఇక పెట్టాలి మీరు వేట్టిండ
పెడుతా అనుకొనే ఎంతకు ముందే పెండి నానాబెట్టిన్న
అవునా
హ్మ్
ఆ హా బాగుంటాయా మరి
ఆ బాగుంటాయి కని బిల్డింగ్ లేదు ఆ ఎండబడదాం అంటే
ఆా
పక్క ఇంటోల్ల ము వరండలో అరవడితా ఇంకా
సరే అండి మరి ఒకే బాయ్
హ సరే బాయ్